హలో
బాగున్నారా అండి
హా ఆండి బాగున్నామండి మీరు బాగున్నారా
మేం బాలేము
తిన్నారా అండి
తిన్నామండి
ఏం తిన్నారండి
మేమా అండి ఆ మేము మేము గుడ్డు కూర
ఏం తిన్నారండి మీరే
గుడ్డు కూర అండీ
గుడ్డు ఓకే ఇంకేంటండి ఏమండి మీరే వండుకున్నారా
లేదండి మీరు వచ్చి వండి పెట్టరా మేను తిన్నాము
ఎలా అండి అది అవ్వదు కదా మీరు అక్కడన్నారు
మరి నేనే కదండి వండుకునేది జోక్
ఇంట్లో ఉంటారు గా అం డి ఫ్యామిలీ ఉంటారు ఇంకా ఫ్రెండ్స్ తో ఉంటే ఫ్రెండ్స్ ఉంటారు
ఆ అవునను
అలా అడిగానండి
లేదండి నేను ఒంటరి పక్షిని ప్రస్తుతానికి
అవునా ఎందుకండి అలా అంటారు ఇంట్లో
మీరు లేరు కదండి అందుకు అహా
నాది వినిపిస్తుంది
మీరు మీరు లేరు కదండి అందుకే ఒంటరి పక్షిని అయిపోయాను
అయ్యో తప్పకుండా ఒసారి ఎప్పుడైనా వీళ్ళయితే కలుస్తా అండి
ఆ
ఇంకేంటండి
చెప్పాలాండి మీరే
ఏం లేదండి ఇంకా ఇప్పటికి నేను తిన్నా ఒక మూవీ చూసాము
అ
ఫ్రెండ్స్ తో కలిసి చూసాము ఇంకా పనుకుంటాము అని చెప్పి ఇంకా అంతా అట్లానే ఉ
అ
ఇంకా సరే ఒక కాల్ మాట్లాడేసి మళ్ళీ ఇంకా కంప్లీట్ చేసుకుంటామని చెప్పి ఇంకా చేశానండి
ఉం
హ ఇంకేంటి హౌ వాస్ యువర్ డే ఎలా అయింది ఈ రోజు
మక అండీ లేసాము కాలేజీకి వెళ్ళాము బట్టడి దాని తర్వాత అది మళ్ళీ లంచ్కొచ్చాము మళ్ళా క్లాస్ అటెండ్ అయ్యాము మళ్ళీ వచ్చాం మళ్ళీ తిన్నాం మళ్ళీ వాకింగ్ వెళ్ళాం మళ్ళ లెసము మళ్ళీ పడుకునం
ఓకే ఓకే వీకెండ్ ప్లాన్ చేస్తున్నారాండి
ఏం లేదండి మీరు ఏద ఏదన్నా ఇవ్వండి
ఏంటండి
మీరు ఏదన్నా ఆప్షన్ ఇవ్వండి టై చేస్తాడి
ఆప్షన్సా
అంటే ఏదన్నా ప్లేసెస్ చెప్పండి కదా
ఓకే ఓకే ఆ గోకర్ణ చూసారండి గోకర్ణ ఉడిపి
చూడమండి
అవునా ఆ మీకు ఎక్కువ ఎక్కువ ఎక్కడి సైడ్ ఇంట్రెస్ట్ ఉందండి టెంపుల్సా బీచెసా లేకుంటే ఏదన్నా
మిమ్మల్ని చూడ్డం ఇంట్రెస్ట్ ఉందండి
నన్న చూస్తన్నా అని నేను అడుగుతుండ ప్లేసెస్ని
ప్లేస్ కదండి
ఒక ఫైన్ డే కలుస్తామండి
ఓ
ఆ ఎందుకండి అలా అంటున్నారు
మీరంటే కోసేసుకుంటామండి మేము
అయ్యో ఎందుకండి అలా మాట్లాడుతున్నారు
మీరంటే ప్రేమ అండి మాకు
ప్రేమకి అభిమానానికి థ్యాంక్ యూ అండి బట్ కోర్సెస్ కూడా మారుతాయి ఎందుకు అండి
మీరు వచ్చి అప్పుడైనా బ్యాండ్ కడతారని
ఊ హూ
అప్పుడైనా మిమ్మల్ని చూసి తరించొచ్చు అని
కొంపతీసి మీరు ఏమైనా
అలా కాదండి ఏంటండీ అభిమానం ఉండకూడదా ఓ మనిషి పైన ఇదేనా అండి మీరు అర్ధం చేసుకునేది
ఉ నే కాదు నార్మల్ గా అడుగుతున్నా హుహు
చి అండి మీరు మరీ ఇంత అపార్థం చేసుకుంటారని అనుకోలేదండి ఎంతో అభిమానం పెట్టుకొని ఉన్నాం ఆన్ డి మీన్ పైన గేన్ టండీ ఇలా అప్సెట్ చేసేస్తున్నారు మీ అభిమానులనీ ఇంతేనా అండి
లేదండి ఊరికే కామెడీకి అలా అంటున్నా ఆన్
కామెడీ కూడా ఆ మనుషులను హర్ట్ చేస్తారా అండి
నార్మల్ కొన్న అండి మీరు ఇంత సెన్సిటివ్ అనుకోలేదు ఇలా ఏమన్నా కొంచెం సారీ సారీ అండి
చాలా సెన్సిటివ్ అండి మీ విషయంలో మీకు ఏమైనా అయ్యిందన్ టే మిమ్మల్ని ఏమన్నా అన్నారంటే చాలా మాకు బాధ అయిపోయింది
ఎందుకండీ అంత ప్రేమ నాపైన
నేనేం చెప్పాలండి ఆ ప్రేమను వర్ణి వర్ణనాతీతం
ఓ చనా పెద్ద పదదే
మీకు తెలీదు అన్కుంటా వర్ణనాతీతం అంద్ర వర్ణించలేనంత ప్రేమ అనేది
థ్యాంక్ యూ అండి శ్రీముఖి చానా థ్యాంక్
థ్యాంక్ యూ చెప్పకండి ప్రే
ప్రేమ కు ఈ ప్రేమకు కారణం ఏమో తెలుసుకోవచ్చా
మీరే అండి కారణం
అంతగా ఏం చేశానండి నేనేం చేయలే
ఏం చెయ్యలేనందుకే అండి ప్రేమ ఇట్ ఫైవ్ స్టార్ డూ నొథింగ్ లాగా సేమ్ అండి కాన్సెప్ట్
ఏ మన్ని మీ అభిమానం అండి
చెప్పండి ఇంకెంటి మరి
ఏమి లేదండి మీ వాయిస్ చానా బాగుంది ఏనండి ఫుల్ టైర్డ్ అయిపోయినారా అప్పుడే నిద్రికీ ఆ
మీ మాట విన్న గానే జోలపాటలా అనిపించిందండి
అయ్యో ఎక్కడో టచ్ చేస్తున్నండి
అవునా అండి దెబ్బ తాగిందా అండి టచ్ చేస్తే నేను
ఆ అండి కొంచెం మైల్ే మనం రాస్తారా దెబ్బ తగిలింది చేయికి
నేను వస్తున్నా అండి హెబ్బాల్లో ఉన్న
చానా సెవెన్ అవర్స్ అడుతుందండి రావడానికి పర్లేదా మీకు
లేదండి ఏడు గంటలు ఏడు యుగాల్లో చ గ గడిచిపోతాయి
దేవుడా మరి రేపు వర్క్స్ అంతా ఏమి ఉండవండి మీకు
మీ మీ మాట మీ పలుకు మీ చూపు అంతానే ఒపానండి మాకు
అయ్యో నా వల్ల మీ పన్నలంతా మళ్ళీ డిస్టర్బ్ అవావు
అయితే ఏం పని ఏమవుతుందండి ఏం కాదు
ఎందుకండి ఏమండి ఎందుకంతా నా పై అంతా చూపిస్తున్నారు..
మీ పైన వర్ణించలేనంత ప్రేమ వర్ణించలేనంత ఆ ఇదే అండి నాకు ఏంటంటే ఎలా చెప్పను
ఏంటండి సడన్గా ఆ ప్రేమ
సడన్ గా లేదండి ఫస్ట్ ఎప్పటినుంచో ఉంది మీరు ఇ ప్పుడు చూస్తున్నారు
ఇన్ని రోజలు నేనే కనుక్కోలేదు లేండి గుర్తించలేదు. ఇకేనండి ఆ ఈ మంత్ వీకెం అంటే మంత్ వీకెండ్ లో మేము ట్రిప్ ప్లాన్ చేస్తున్నామ అండి ఎమన అవత అందా రావడం మీకు.
ఆ అండి మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చేస్తాను.
ఎక్కడికి ఏ ప్లేసెస్ అడగరా అండి.
నువ్వు ఉంటే చాలు కదా అండి ప్లేస్ ఏదైనా పర్లే అది వాష్రూమ్ అయినా పర్లే
ఎందుకండి ఎందు కి ఇంత
అంతే అండి వర్ణంచలేము దాని
లేదండి మా ఫ్రెండ్స్ అలా అంతా వెళ్తున్నాము మీకు ఇంట్రెస్ట్ ఉంటే రండి వె
ఫ్రెండ్స్ అంటే వద్దండి నాకు మీరు సింగిల్ గా కావాలి. మరి మీరు అదో విధంగా చెప్పకండి మీ జస్ట్ మీతో టైం స్పెండ్ చేయాలి మేము మంచి స్నేహితులను కలవాలి అనుకుంటున్నా అంతే అంతకు మించి ఏం లేదు మీరు ఒక మంచి స్నేహితులు నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను.
ఓకే ఓకే అండి తప్పుగా ఏమ్ అనుకోలే అండి. ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి వెళ్తే దాంట్లో ఏముంది తప్పు
ఉ అదే అండి
లవ్ వేరే వా ఆపోజిట్ జెండర్ పైనే ఉంటుందా
లవ్ అంటే ఏంటండి ప్రేమ అదిటిద్దరి స్నేహితు పత్రలో కూడా లవ్ ఉంటది కదాండి
స్నేహితులు, సిస్టర్స్, బ్రదర్స్.
అందరిలో అందరితో ఉంటదండి. లవ్ అంటే అబ్బాయి అమ్మాయి మధ్యలో ఉం అది ఒకటే కాదు కదండి.
అవునవును ఎగ్జాక్ట్లీ
మరి ఎందుకండి అంత ప్రేమ కూడా లేదా
ఉమ్ తప్పుకున్నాన్ని ఒక రోజు వెళ్తా కలిసి వెళ్ళి మంచిగ బయటంతా తిరిగేసి వస్త
ఆ
మీకు అలా ఏమన్నా ఎక్కడికనా వెళ్ళాలి అలా సోలో ఏమన్నా ఉందా అండి.
ఆ ఉందండి.
ఎక్కడికి వెళ్ళాలండి.
నేను సోలోగా పీస్ఫుల్ ఉండాలండి.
ఒక్క ఉంటుంది కదా అనుకో ఉంటారుగా
ప్లేస్ అంటే ఇంకా డిసైడ్ అవ్వలేదాండి.
ఓకే ఓకే మరి ఇంకేంటండి ఏం చేయాలి ఇప్పుడు మళ్ళీ
అంతా బాగున్నారా అండి మీరు
అవు అండి బాగున్నా మీరంతా కదా ఉన్నారా హెల్త్య్ సండి జాగ్రత్త అండి
ఆ బాయండి
బాయ్ అండి